హ్మ్ సూపర్
ప తిన్నా వ మన దాంట్ల బిందాస్ మన కా
హ్మ్ నానేం కేం ప న వంశీ నగర్
ఊ ఊ నిద్ర లేదు రా అసలు ఇక పదకొండు దాక నిద్ర ఉండదు
ఎందుకు
అ పోయి ఆ పేసం చూసుకుంటండలా
ఓ హబ్బాబ్బా ఆ వంశి నే నాకు ఇలాంటి చెప్తాను టె నువ్వో సోమ్ జీ
ఇందు మళ్ళా
ఉమ్
అవునవును
ఏదైనా ఒకటి చేసి డెడికేషన్ చేస్ గదా
నాకు అది మాది మాత్రం నాకు అంతే చేయాలనిపిస్తది నాకు
మాక్సిమం చెయ్యవు ఒకవేళ చేస్తే మాత్రం డెడికేషన్ గా సేచవు
అది మనకు ఓ పని అప్పు చెప్పినప్పుడు ఎట్ట రా అంటే వాళ్ళు నామ్ముంటారు కదా అది మనకు లాపమే క అనిపిస్తుంది రసమా సొంత బాబా అన్
తిరుముల గి పోయిటప్పుడు చూడాలి సుప్రజ కి ఎన్ని సార్లు బ్బా మన క్లాస్ లో అబ్బాయిల కి చాలా కేరింగ్ ఎక్కువే
నాకు అది కేరింగ్ అను నేని మనలోకి నమ్మిిన ఇప్పుడు వాళ్ల్కి సటిస్ఫక్ స ఎప్పుడు చూడు నేన్న దర్ంద్ర గలిపోయాడుయినా వాళ్ళు కొడుకు కొడురు గెలిపోయాడు ఆ ధైర్యవానికి గలా నిమిష అలనే
చెంబ
ఉ ఈకపోతే రేపు వెంటాడు ఆయన ఆ వాడు వరస్ వాడు ఏం చేయలే అంటాడు ఆమడన్నిుకోవాల చేయకుండా నాపేసిన బాధలే చేసి చేా
మధ్యలో చేసే ఆట్లా ఏదైనా ఫుల్ ఫ్్రిడ్జ్ గా వయాలి
ఆ ఆ డాడీ
అయ్యో
ఆ ఇంకా అమ్మయి కూడాడి జీవడు వస్తారు లెక్క సుగం సుగం తీసుకుంద
తీసుకుం
అఓ
అయ్యమ్మా అవి నేర్చుకునే అంశం
కన్లాల పెట్టదా యారుద అయమని ఎతుదాీదా తెల్దా సో ఫ్రమసి నిగడుంది చె ప్రశ్న
రేపు తీసుకొని వస్తావా అబ్బండి
ఆహా సోమవారం
మ ఎందుం టీవీ న్
నేనా రేపే లివరి
ఓకే
రేపు మనీల్ పోరాడికి సరక
ఉ
ైట్ అ పెదా హలో
ీబతాము
ఏ ఇ హమే బధు గుూసనను ఇందు కాాల తారును దే నమ్మ
పప్పు
మీరు బాగా చేసుకున్నారు ప్రృశన ఎలనా బ అది కొప్పది
హ
ఎన్నాడాకాలంలో బాగా చేసుకున్నారుారు మీరు బా ఏమ్మా హలో మ ఏమ్మా ఫోన్ చేసినా మా ఎ మొ
అ ఇ సార్కిదగరా
ఏ ఆ నాకు చిరకుదేప్ కిష్తం అ మ యడికివెనంట అమ్మ
అన్ చేస్తా హాట్స్పాట్ చెయ్ మా బ్రో మళ్లీ మండి హాట్స్పాట్ అన్ చేయమనన చేయమనవ్ గా నువ్వే లేదే
అసల్అప్ లో ఉండా అడిగనా పోయిద మాయ ఆ ఇదిగో షాప్ లో ఉండా అ చిన్నగా పోదాం రా ఇగేది అబ్బీ తినవు
కన్యా వూష్ పోయ్
ఏం కూర పలావ్ కూర పప్పున్నావు కదా
ఊ
ఉమ్ ఉమ్ తిన్రా తిన్నవా
వినేష్ణు
హు హు చదువుకుండాన్న
ఆయిలీ బేట్టుకొని స్నానం చేస్తా
ఉహు ఈరోజు వలభై ఎగ్జామ్ది వచ్చారు వలభై ఎగ్జామ్ది వచ్చారుడి
ఎవురు
ఆ టీవీ ఓళ్ళు
వేం ఎగ్జామ్
ఆవి కుప్పమ్స్ కవీ తండి ఆ
అది ఎప్పుడు పడింది అమ్మి
ఇ పడింది ఎప్పుడో పడింది ఎగ్జామ్
రైల్వేనా
ఆ
మాట్లావ మా ఆ ఓడు కొ
ఎట్ట అయిపోతది చేపదీ
అఖి నాక్ డెడికేటెడ్ అయ్పొ
అఖి ఎట్టబోయితుది వైపోదు ట్టట్ట ఎన్ని ఆట్ మలనా మొన్న ఇంజక్షన్ కాటనికె అది ఇచ్చినాడు ఎది సర్లే ఇక వనుకో ఇంకా వనుకో ఇంక ఏం లేదు కదా ఇంక్షన్ ఓ ను చ మ చస లేదు ఇది ఫార్న్ చలిపడతుంది చ్చితంగాా అ దానికి నెంబర్ పెట్టిటుండా నీకు ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయ్ రాత్రిప్పకి ఫోన్ చేయి సరేనా తలనొస్తే సార్ చెప్పు
మన్ చూ కలేష మను వింద కనీ అది వాళ ముయరు
బయట లైట్ ఇయ్యి
కొత్తది నేను వారం రోజుల నుంచి చూస్తున్న ఇన్స్టా లో రీల్స్ కొత్తది ఏరా బయట నేను అనింది ఇ స తారు కో
ఎవరు చెప్పింది నేను ఏం తప్పు చేసినా ఎందుకు
బా నౌకుచ్చంత డబ్బుల్ వర్త్ వర్మ వర్త్ వర్త్
ఫోన్ సరేనా దాని నెంబర్ పెట్టీ నాకు ఫోన్ చేయ్ సరేనా మాటి మాటికింగ ఫోన్ చేయకండి ఆ నేను ఖచ్చితంగా ప్రొపేషను ఖచ్చితంగా లేస్త పన్నెండున్న ఉన్నాను లే సార్ అది వృత్తి బ తీస చెప్ప తీసా చెప్ప నా కొందు క అయిపో ఓ కత్తి బెట్ట చసుకో ఓ కత్తి బఠ బెఠనా తీసుకో ఆ
అక కుచ్చో లేగే
కత్తి కత్తి లేవా ఇది పెట్టినా తీసుకోతనా నేను పది గందలు ఎప్పుో చేయాలని పాజిటివ్ చె ఆడి కొంచెం స్లోనే పెట్టినాయి ఆయన కలిచ్చట్టు ఫాస్ట్ అయి అది క్లీన్ చేసినా కదా క్లాట్ అయింది బ్లడ్ క్లాట్ అయింది క్లీన్ చేసినయి రోషినిీ పది నిమిషాలు ఎి మళ్ళా పొంది ఉండ ప్రజకర లాగ